హలో అక్కా
ఉ అయమ్మా బాగున్నారా
ఆ బాగున్నా అక్క దాకో దునుకుతది, ఎంటి ఎత్తర్లక్క
హు పని అయిపోయిందా మరి
ఆయ్ అవ్వలేదు అక్క
ఏం చేసినారు మరి జాబ్ ఆ
మీరు జాబ్ చేతన్నారా
ఉ ఏదో అర్థం కాలేదా
జాబ్ చేతున్నారా మీరు
ఆహా లేదు లేదు లేదు
ఆ
లేదు ఇంట్లోనే ఉంటాను,
ఆ
నువ్వు చేస్తున్నావా,
లేదు నేను ఇంట్లో నే ఉంటాను, లాప్టాప్ లో వర్క్ ఫాం హోం మిమ్మల్ని ఉండే మనింగ్ చూతాన
ఆ ఏంటింకా చెప్పండి పని అయిపోయిందా మరి
అవ్వలేదు లేదు
ఉ ఉ
దాస్కూ నిన్న లాప్టాప్ లో టాప్ తో వెట్టుకుంటాను, కానీ ఇంతకట్టలేదు ఎగ్ కమ్ ఎక్కువ మన్నే ఉన్నాడు నది తగూదు
ఆ అవును ఎమ్మా ఇంకా నిన్న పండుగ ఎలా చేశారు మరి
బాగానే బాగానే చెచము మీరు ఎలా చేసుకున్నారు
మేం బాగా చేసుకున్నాం ఏమేం చేశారు మరి స్పెషల్
పులిహోర, పరవాన్నం కాదు ద చేతం ఉగాది పచ్చడి,
ఉ
మీరు
సేమ్మా ఇంక అవి అన్నీ అన్నము ఉచిత్ర అన్నము తాలిం ఉప్పు పప్పు రసము ఒడియా అడి ఇంకా ఓడియలును, ఉగాది పచ్చడి,
ఏం వంట చేశారు ఇవ్వాళ
ఇవాళ అన్నం పప్పు మా
ఉ
ఉ ఏమ్మా మరి గు టెంపుల్కి వెళ్ళలేదు, ఉప్పు చుక్కా పప్పు
హ నిన్న గుడి
నిన్న గుడికి వెళ్ళలేదా లేదమ్మా నువ్వు వెళ్ళావా
నేను వెళ్లేదు మా పేరెంట్స్ వెళ్ళారు
ఉహు ఉ ఏమ్మా ఇంకా
చూసారా నిన్న
ఉహు ఉ
ఉ
ఎక్కడికి టూర్కి ఎందుకు వెళ్ళలేదు ఎక్కడికి
వెళ్లేదు అంటే నేను వెళ్ళలేను
ఆహా ఆ
మీరు ఎక్కడికైనా వెళ్ళారా
ఉ వెళ్ళానమ్మ
ఎక్కకి వెళ్ళారు
తిరుమల వెళ్ళాను
ఆ
అ
లడ్డు ప్రసాదం బాగుందా ఇప్పుడు అప్పుడు బాగులేదు అన్నారు
ఉహు అవునా
ఆ
లేదమ్మ లేదు వంటలు చేస్తావా నువ్వు
ఆ నేను చేస్తాను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తాను
ఉ
ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను పెద్దగా చే యను నేను
ఉహు ఉ ఏం తింటావ్ బాగా ఏది తింటావ్ ఇష్టంగా
చికెన్ బిర్యానీ తింటాను
ఉహు ఉ
ఎం తింటారు
నేను ఇష్టంగా చేపల కర్రీ తింటాను ఫ్రై కానీ పులుసు కానీ
పులుసు
ఉ ఇంటి దగ్గర చెట్లు ఎందుకున్నాయమ్మ
ఆ ఉన్నాయి
ఏమేమి చెట్లున్నాయి
మల్లె పువ్వు చెట్లున్నాయి గులాబీ ఉన్నయి
ఉ
బొప్పయ చెట్లున్నాయి దానిమ్మ ఇప్పుడే పూ పూలు వత్తాన్నయి
హ్మ్మ్ ఉ
మీ ఇంటికాడేమున్నయి
మా ఇంటి దగ్గర పుల్ల చెట్లు పండ్ల చెట్లు ఇంట్లో కూరగాయల చెట్లు అన్నీ ఉన్నాయమ్మ
కేద
ఆ ఒడియాలా పోయ లేదు పోయాలి పోయాలి పోయలేదు పోయాలి అంటే పనులు ఉన్నాయని కొంచం బిజీగా ఉన్నార పోయలేదు ఎండల కాలం కాబట్టి వడియాల ఎక్కువ పోస్తారు
అవును అవును
మీరుపోసారా మరి లిల్లు
ఆ ఊదమేం అక్కాదో ఉంది మా అమ్మ
ఆహా ఆ ఊరగాయలు పెట్టలేదు పీకిల్సు మాడికాయ ఉ ఊరగాయ ఎట్లా ఏదన్న ఊరగాయ ఇప్పుడు అవే ఊరగాయలు ఒడియలే కదా పెట్టేది
అవును
హ్మ్
ఎన్న కాలమైనా పోటినా వాన పడిని మికుప పడిన్నా
ఇందాక పడింది పడింది పోయింది కొ చ్చేపు పడింది పోయింది ఎండ పెడుతూనే పడింది పెద్ద పెద్ద గా చినుకులు పడి కొంచేపు ఒక ఫైవ్ మినిట్స్ పడింది
అవు మాకు కూడా పడింది
హ్మ్మ్
మీమ్మాయి ఇంకా
హెల్తీగా ఏది తింటావ్ ఫుడ్డు తినడము
నేను డ్యాంకాయలు బాగా తింటాను మీరు తింటారు బాగా
సంగ్ రాగి సంగటి జొన్న రొట్ట ఇలాంటివి తిన్న ఫ్రూట్స్ ఖర్జూరాలు ఇవి తింటారు ఇప్పుడు ఎండల కాలం వస్తుంది కదా ఉ ఎండలకాలం కదా ఇది ఈ ఎండలకి తట్టుకోవాలి కదా కొంచెం హెల్తీగా ఫుడ్ అందుకు తినాలి కదా అందు
ఆ అవును అవే తినాలి
ఉ అవి తింటే బలం కూడా వస్తుంది కదా బ
ఆ
అ మరి మీరేప్పుడు తిన్లేదా ఇసంగటి
లేదు మేము లాగి జవా తాగుతాం
సంగటి తిన్లేదా ఎప్పుడు ము
లేదు తిన్ లేదు హలో
ఒకసారి ట్రై చేయి చికెన్ లో చికెన్ లోకి బాగుంటుంది
అవును నేను విన్నా నాటు కోలోకి బాగుంటదంట
నా ఏ అది ఎందులోకైనా ఏ కర్రీ లోకైనా బాగుంటుంది
చూళ్ళే అది తిన్లేదు ఎప్పుడు
తిని చూడు ఒకసారి మీ అమ్మతో కానీ ఎవ తోన్న గాని చేపిచుకొని లేదంటే నువ్వే చేసి కాని తిని చూడు బాగుంటుంది టేస్ట్ కూడా బాగ నచ్చుతుంది
పన్నంత అయిపోయింద
హు అయిపోయిందమ్మా
ఆ
ఇంకేంటిమ హు
పవన్ కళ్యాణ్ గు
ఇనప రాలేదు
పవన్ కళ్యాణ్
వంకాయ ఆ చెప్పు చెప్పు
పవన్ కళ్యాణ్ గురించి విన్నార
వంకాయ న
ఆ వంకాయ కూర తింటార మీరు
ఆ తింటను గుత్తి వంకాయ నూని వంకాయ వంకాయ ఫ్రై వంకాయ పుల్సు వంకాయ భజ్జి వంకాయ పోప్పు ఇలా తింటన
వంకాయ్ పప్పు ఉంటాద
ఆ పప్పులో కూడ వేస్తారమ్మా వంకాయ పప్పు అంటే వంకాయ పప్పు ఇలాఅంటారు వంకాయ బజ్జి లేదంటే పుల్లగూర గాని ఇలా అంటారు వంకాయ నలిచిన కారం కూడా వంకాయతో చేసుకోవచ్చు చే స్తారు అది కూడ సంఘటి లోకి బాగుంటుంది
ఆ వంకాయ బజ్జి తిన్నాను నేను
వంకాయను ఉప్పుల మీద కాల్చి నలిచిన కారం లాగ చేసు కొని అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ కూడా తింటారు బాగుంటుంది టేస్ట్
ఒకే అక్క బాయ్ థాంక్
ఒకే